మన ఇద్దరిక సిగ్నల్ మంచిగా వస్తాను వేరేటోళ్ళతో మాట్లాడిత వస్తలేదు
అవునా
ఎవరు చేసినా ఎవరినా ఒక ప్రాబ్లం అవుతుంది
ఆ కన్న ఉ మరి
తిన్నా ఇంటి ముందుకు ఫస్ట్ నేను కాల్ తో మాట్లాడుకుంటూనే తిన్నా ఫస్ట్ కాల్ అ రాకి మాట్లాడుకుంటూ కూర్చంది కానీతో ఒక్కడే కస్టమర్ వచ్చిండు ఆయనది కొంచెం ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఉంటే ఇంట్రెస్ట్ కట్టించిన పోయింది ఆయన
ఆహా
మీ అమ్మ వస్తుదా మరి అప్పుడప్పుడు నేను నీత్తానికి
ఆ సే మా అమ్మ
మీ నాన్న అడుతండ మరి ఇప్పుడు
నడుతాడు ఇక నార్మల్గా నడుతాడు హాస్పిటల్ పోయి డయాలసిస్ చేయించుకొని వస్తాడు ఇంట్లోనే ఉండపగామ్మామమ్మ వీక్లీ ఇప్పుడు మన ఆరోగ్య సేమ చేస్తారు
ప్రీనేనా
ఆ ఇక మామమ్మ కొట్టే పనికి పోతుది అందుకే వాళ్ళని కూడా ఎక్కువ కష్ట పెట్టామన్నట్టు
ఏనా ఎల్కుండ ఏ స్థలం మర్మయనా
హది హల్ పంట హట్లా
డబ్బులు ఏదన్నా
డబ్బులు ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు అంటే వాళ్ళకి ఇదన్న అవసరంంటే ఇష్టం
అ ఆడుగుతుత్ర మళ్ళ అడుగుతడేమో మీ ఆయన
అదు అంటే వాళ్ళది ఇద ఉన్నా చిన్న ఇంట్ ఇంట్లో ఏమన్నా సామానులు కొనియడం అని అట్లా పోయినప్పుడు అలా తీసుకొని పోతాం అ
ఆహా అపుడు తీసుకపోతారా మీ ఆయన మాటలు మంచిగా చూసుకుంటాడా మరి నిన్ను
చూసుకుంటాడు బానే గా కామం
అయితేయా
ఆ
ఉ మేమైతే రోజూ గొడవ పెట్టుకుంటాం మా ఆయన నేను
మాకు రోజూ కామన్ ఇగ
అంతే ఏం ఏందో ఈ మ్యారేజ్ పిల్లలు వాళ్ళం చూసుకునుడు చదివిపించుడు వాళ్ళ పెళ్ళి జేసుడు థిస్ ఇస్ ద లైఫ అని అనుకోవాలి ఇగ
రీసైక్లింగ్ అంతే తిరుగుత ఉంటది ఇగ అంతే
ఊమ్ అది మనకి పెళ్లై పిల్లలు పుట్టినకనే తెలుస్తది అంతకు ముందే సంబరం ఉంటది పెళ్ళి అనంగానే
మీ ఆయన ఎట్లా కలిసిండు మరీ నీకు స్కూల్ కాలేజ్
మా ఆయన యా డిగ్రీ ఫ్రెండ్ మా ఇంటర్ ఫ్రెండ్ మా డిగ్రీ ఫ్రెండ్ ఒక్కతే అమే ఆమె ఇద్దరం కలిసి కలిసి చదుకునేటోళ్లం బెస్ట్ ఫ్రెండ్ ఆమె వాల్ల పెదనాన్న కొడుకినే అంటే పాలొల్లు ఆ సొంతం మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మాయన వాళ్ళు నాన్న ఇద్దరు అన్నదమ్ములు సొంతం అదే మా ఫ్రెండ్ పెళ్ళికి పోతే ఈయన కలిసిండు
ఆహా
మ ఇకా ఆన్నుండి ఎమ్మడి పడ్డాడు ఫోన్స్ మాట్లాడడం కరోనా రావడం లాక్ డౌన్ కావడం ఫోన్స్ కనెక్ట్ కావడం లవ్ అని పడది
హ
అట్లా లవ్ అయిపోయింద నా వాయిస్ నాకే రీసౌండ్ ఇన్స్పడతండీ ఏం చేసినవ్
ఏయ్ మాట్లాడి నేను కొడతానా
ఉ ఎందుకు అంటునాడు తను నీ కొడుకు మంచిగా ఆడుకుంటాడు కావచ్చు బండలే కదా మీది మొత్తం
ఆ బండలు మచిగానే ఆడుకుంటారు సబ్బులు కావాలి సబ్బులు తింటాడు అవి తింటడు
ఓ నా కొడుకు కూడా ఏడ సబ్బున్న నోట్లో పెట్టుకునేటోడు చిన్నప్పుడు బబవా అన్ని ఇగా పైన పెట్టిన ఈయన
బోల సబ్బులు బట్టల సబ్బులు సర్ఫ్ అవే గవలే వాళ్ళకు
అ పడుతూ లేయలేక అన్ని సబ్బులు పైన పెట్డుడు అంతా ఆ ఏ బట్టలన్నీ నిన్న మడతబటుడు ఆయన దీసుడు నేను సదురుడు ఆయన ఇదే కథ నాకైతే ఎన్ని సార్లు సదిరిన్నో ఈ ఇల్లుని అ
చన్నా ఇక
మీ ఆడబిడ్డకి ఎంతమంది పిల్లలు
ఒక అమ్మాయి ఒక ఆమెకు సిక్స్ ఇయర్స్ ఒక ఆయనకు ఎయిట్ ఇయర్స్ ఇద్దరే వాళ్ళు
బ
స్కూల్కి పోతరూ
లేదు లేదు వాళ్ళకి క్యారీలు కలిపేసి ఏమన్న పనికి పోతద మరి మీ ఆడ బిడ్డ ఇంట్లోనే ఉంటదా ఏదనా పనికి పోతదా
ఇంటికాడనే ఉంటది
ఏం పనికి పొద
ఏ బనే పోతది పనికి
వాళ్ళ ఆయన ఏమి చేస్తాడు అంతక ముందు ఏం చేసరూ మరి వాళ్ళయన
అంతకు ముందు ఏమో మనకు తెల్వ దికా చదువు కునేది ఇక చదువుకుంటా ఉంటేనే పెళ్ళి అయ్యింది ఇక పెళ్ళి అయినాక ఇదేది ఇందలోకి వచ్చి
మీ రిలేషన్ ఏనా వాళ్ళు
మా రిలేషన్ అంటే రిలేషన్ ఏం కాదు గాను ఒక ఊరు మా క్యాస్ట్
మీ కాస్ట్ అందుకే ఒప్పుకున్నారు ఏమో ఒప్పుకున్నారా ఒప్పుకునే పెళ్లి చేసినార
ఉమ్ ఒప్పుకునే పెళ్ళి చేశారు
వాళ్ళ కేమన్న ల్యాండ్ ఏమన్నా ఉన్నదా
వాళ్ళకు వాళ్ళకు ఏం లేదు వాళ్ళకు
హమ్ మీ అత్తమ్మ వాళ్ళు ఈచిర మరి కట్నం
ఇచ్చిరు యిచ్చిరు మా అత్తమ్మ వాళ్ళు ప్లాటు కొని ఇచ్చారు
ఫ్లాట్ కొని ఇచ్చారు అయితే
ఉమ్ ఉప్పరపెళ్ళి రోడుకు అటు సైడు పోయి
ఆ ఉప్పరిపల్లిలో మా చుట్టాలు ఉన్నారూ మాకు తెలుసాట అటు మేము ఏంటిది అదేమో త వెంకటగిరి అనుకుంటాడు మామిడి తోటలుంటూ మామిడి కాయలు ఉంటే తెంపుకు వచ్చినాము
ఇంకా డీప్ సైడే ఉంటాయి తోటలు
మామిడి తోటకు మామిడికాయలు తెంపుకొచ్చేది అప్పుడు మేము చిన్నప్పుడు ఇప్పుడు కాదు మేము ఇంటర్ల
ఆహా
ఇంటర్ టెన్త్ లో వచ్చేదట్టు మామిడి కాయలు తెంపడానికి అటు పని చేసుకోని ఏం పని ఉండదు మా అన్న ఉంటాడు మా అన్నగాడు హాలిడే ఇస్తానే సవ మనకు ఇప్పుడ ఎండా కాలంలో మాడికాయలు తోటలు ఉంటాయి స మన సమ్మర్ రంగానే క మాడికెళ్ళదు తోట పోడానికి తెంపడానికి గుర్త్కి ఇంతమంది కూలోలు కావాలంటే మీ అందరం చిన్న చిన్న పురగాళ్ళ అందరం పోయిటోల్లం మా అన్న మా అక్క నేను మా చెల్లెళ్ళు మా అమ్మ మా పెద్దమ్మ అట్లా ఇగా అందరు మావోలు మావోలు పోయేటోల్లు అందరం చదుకునే తొలమ్ మా అన్న ఒకడ ఏం చేసిండు ఏ సదువుడు వేస్ట్ ఇంటర్ వేస్ట్ డిగ్రీ వేస్ట్ అం వేస్ట్ గాని అని ఫస్ట్ టెన్త్ అయిపోంగానే ఒక బర్రెని కోనుకున్నాడు ఇప్పుడు ఆ బర్రె తోటి ఏడు బర్రెలు చేసుకున్నాడు
ఇంకా ఆయన బిజినెస్ బాగుందిగా
ఆయన మంచిగా పాలు తీస్తాడు బర్రె ను మెప్పించుకొచ్చేతోడు పాలు పితికేతోడు అమ్మిన పైసలన్ని నెల నెల జమ చేసుకున్నడు మంచిగా మరలానే చేసుకున్నాడు
మారే
ఏ ఉన్నది ఇగ ఓ చెట్టు కిందకు పోయి కూచుంటడు బర్రెను ఆడ కట్టేత్తడు పొద్దున్నంక రీల్స్ చూతడు బాక్స్ తింటడు ఒక సినిమా చూస్తాడు మళ్ళీ ఇంటికి తీసుకొత్తడు దానికి స్నానం పోత్తడు ఆయన పోసుకుంటడు
ఈయన తింటాడు దాని పడుకుంటది ఈయన పడుకుంటడు ఖతం అట్లా అట్లా ఇప్పుడు ఏడెనిమి బర్రేలు చేసుకున్నడు మమ్మల్ని చూసి నవ్వుతండు తెలివి తక్కువొళ్ళు అని
మరి ఇంకే మరి ఆయన పని బెస్ట్ ఉంది కదా మరి ఇప్పుడు
మరి ఈ రోజులలో చదువుకొని వోళ్ళ పని భేస్టుఉంది ఇప్పుడు చదువుకున్నోల్లు చూడు డిగ్రీ వోడు నెలకు పదమూడు వేలు పద్నాలుగు వేలకి చేయాలి అది ఏం చదవనోడు సుతారు పనికి పోతే వెయ్యి రూపాయలు వ ఈ రోజుకు
ఆ
వాడి సంపాదన ఎక్కడుంది మన సంపాదన ఎక్కడుంది
అ అన్ని మంచిగున్నై
ఆ ఆయన ఉంటాండి ఉంటాండి ఆయన మేస్త్రీ అయితడు ఒక్క ఇల్లే లక్ష రూపాయలు పడతడు నెలకు నెల కూడా ది పది రోజులల్లే
లక్ష ఎక్కడ ఒక ఇల్లు కడతానికి రెండులక్ష యాబై వేలు అట్లా తీసుకుంటారు మా సైడ్
ఆ చూడు మనం నాలుగైదు సంవత్సరాలు చేత్తే ఇరవై ఐదు వేలు వత్తయి ఆయన పని ఎక్కడ ఉండేది మన పని ఎక్కడ ఉండేది పోల్చుకోవద్దు అందుకే చదువుకోనోల్లే బెస్ట్ ఈ రోజులల్లో
గాని ఇగ జాబ్ చేసేటోల్లు ఇట్లా అంటే ఇగ సాఫ్ ట్వేరు డాక్టర్లు అయితలేరా ఇగ
అని పైసలు పెడితే అయితారు నువ్వు డాక్టర్ కావాలంటే కనీసం ముప్పై లక్షలు పెట్టాలి నేను సాఫ్ట్వేర్ అంటే కనీసం పది పదిహేను లక్షలు పెట్టాలి మన చదువులకు మనకు పెట్ట లోల్లూన్నరు
మనకు పెట్టే టోల్లు లే లేరు కాబట్టి మనం సప్ప చేయకుండా
ఉం
పెట్టేటోళ్ళు ఉంటే చదువుకుంటాం గంతె
డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అయితే వాళ్ళకి కూడా బానే వస్తది ఇన్కమ్ నెలకు లక్ష లక్ష యాభై బానే వస్తది సుఖంగా ఉం నేను చేస్తాను
ఉ